ఆ వదినా కట్టయింది. హలో
లో
కట్ అయితుంది హలో ఆ హలో
ఏ ఫోన్ చేసేవ వ
కట్ అయితుంది మల్ల చేస్తన హలో హలో
హోం
ఎన్ని మినిట్స్ అయింది. ఎన్ని మనిట్ ఎన్ని మినిట్స్ అయింది. అక్క అప్పుడు కట్ అయిపోయిందా.
అప్పుడా నువ్వె మాట్లాడు ట్వంటీ ఫోర్ అయింది అంతే
అయ్యో అంటే అది కౌంట్ లో కి వచ్చిందా
కౌంట్ సెర్చ్ పియర్ ట్వెల్ అయిపోయినీ
నాది ఒకటి మైనస్ పడిపోయిందండి.
నాది కూడా మైనస్ అయిపోయింది ఒకటి నవ్యది అట్లనే
ఎట
ఆ ఇట్లనే కాల్ చేస్తే ఆమె లిఫ్ట్ చేయడానికి రాలేదంట అండి కట్ అయింది
అయ ఆ అట్లనే అయిపోతు కానీ లాస్ట్ వరకు చూడొచ్చు ఇంకా జయమతమ్మకి ఎలా ఉంది హెల్త్
బావుంది బానే ఉంది మీరు వస్తామన్నారు ఇం కా వీలు పడట్లేదా అండి
మేమా మేము వద్దాం అనుకున్నాం గాని ఇగ తెలుసుగా ఒక శ్రీ గా గా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో
ఉమ్ మీకు గేదలు బరులు ఆవులు ఉన్నాయండి మీ ఊర్లో
గేద ఆవులు వస్తాయి ఇక్కడ మా లోకల్లో అయితే ఆవులు ఎక్కువ ఉంటాయన్నమాట ఊ
ఏం చేస్తారు ఏమన్నా పెడతారా ఫుడ్
ఫుడ్ ఏం పెడ అప్పుడప్పుడు చ్ చలనం మిగిలినప్పుడు బనానా ఖరాబ్ అయినప్పుడు ఆ కొంచెం ఎం ఆ ఆవులు తింటవి ఇవి అనుకుంటే ఆ మాకు జోన కంకి ఆకులు అనే అవి ఉంటే తింటాయి
పెట్టండి మనిషిది అలాంటివి పెట్టండి మంచిది
ఉ గోమాత కదా
అట్లా మాట్లాడడి ఉమ్ అదే మాకు బరులున్నాయా డి వాటిని మేపుతాను నేను
ఉంహు అవునా ఓకే జయమత్తమా హెల్త్ ఓకేనా మంచిగా ఉంటుందా ఉమ్ మళ్ళా కిడ్నీలలో రాలు రాకుండా చూసుకోమనాలి ఒకసారి కిడ్నీలో రాళ్ళు వచ్చినాయి అనుకో వేరు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి మంచిగా వాట్ర్ ఎక్కువ తాగాలి
ఆ అవునండి కిడ్నీస్ కి వాటర్ బాగా తాగాలి మా బర్రపాల్ గూడా తాగచ్చండి.
దా ఇంక ఇద్ సమ్మర్ గాబట్టి ఎక్కువ ఇంటేక్ చేసుకోవాలె వాట్ర్
తాగొచ్చు మా బర్రె పాలు, నేనే మేపుతా గాదా మంచిగోస్తయ్ పాలు.
ఆహా అవునా ఇంకా ఏమేం చేస్తున్నారు? రోజు వదిన, మర్దలు కలిసి ఏమయింది. ఆ మిషన్ దగ్గరికేళ్ళారు గదా ఏమైంది.
ఏం లేదండి. శారీ ఇచ్చాము స్ట్ కుట్టమని చెప్పి. ఇట్లా కుటీంచుకుంటే గూడా కొన్ని పాద పద్ధతులు పాటించాలే గదా. ఇంగా ఒకటి ఉంటే బావుంట్ టాది గాదా అట్లా అని మంచి గుట్టిందండి. మాది
ఆహా అవునా
బావుంది. మంచిగా అనిపించింది శృతోదిన గూడా ఆ కుట్టించ్ కున్నాను. ఇంటి ముందు శ్రృతి ఆ ఇంటి ముందు శ్రృతి నేను కుట్టించుకున్నాము.
అవునా ఆ క్లాత్ ఏం క్లాతూ
సారీ
ఈ సారే ఏం క్లాత్
చీర మా నర్మల్ జాకెట్టు
ఎక్కడ తీసుకున్నారు?
ఇంట్లోదే అంతక్ ముందుది. మంచి ఫ్లవర్స్ ది ఉండే అదే ఇచ్చేసాను. శృతోదిన గూడా అదే ఇచ్చేసింది.
అవునా వదిన కేక్కడ్ది
ఇంట్లోనే చేయమత్తమ్మా బాపతి. పూలు పూలు ఉంది.
ఆహాహా అవునా ఎంత తీసుకుంది కుడితే.
కుడితే మూడు వందలే తీసుకుందండి. మంచిగ్ గుడుతున్నారు.
మూడొందల?
ఉమ్
వామ్మో టూ ఎక్స్పెన్సివ్ కదా.
ఇంకా ఫోర్ నాలుగు వందల యాభై, ఐదు వందలు, ఆరు వందలు ఉంటది. ముడోందలకే అంబరు లఫాకు
ఉహ్ మంచిగుట్టారా?
కే బావుంది.
ఉహ్ హు ఇప్పుడు కుట్టిందా. వదినధ్ వదినది గూడా?
ఉగాది వరకు ఇస్తందంట. మనకి ఉగాది ఉంది గాదా అండి.
ఓకే ఓకే ఇయా రేపు వుమెన్కి మహిళలద్ కి ఈ మిషిన్ అనేది. ఒక మంచిగా ఎర్నింగ్ పాయింట్ అయ్యింది. సంపాదనకు పర్ఫెక్ట్
ఆహ్ మీరు మీరు కుట్టుకుంటారంండి. మీరు కుట్టోస్తది మీరు కుట్టుకుంట్ టాలుమాకు
అవునవును మొన్న మా మమ్మీకి బ్లౌజ్ గుట్టినా. మా ఏంటి దినాల్ రోజు ఏసుకున్ద్ మా మమ్మీ మేరున్ కలర్ చీర
ఆ అవునండి.
అది బ్లౌస్ నేనే గుట్టన్
అవున అండి మంచిగుడతారాండి.
మంచిగ్ కుట్టిన. కుడుతున్న అప్పుడప్పుడు గానీ లైనింగ్. కి బయటిక్ ఓట్లేన్ తీసుక్
ఆ నేను ఒకటి గుట్టినా అది ఇంకా కొంచెం సగం ఉంది చార్మిది
ఉహూ అవునా ఏమో ఇగ అప్పుడప్పుడు కుట్టాలి ఇగ టైం పాస్ కి గానీ కట్ చేసేసరికి ఈమె లేస్తది లేకపోతే ఏదో ఒక పని ఉంటది ఆ కుట్టడం ఒక రోజు కట్టింగ్ ఒక రోజు అయితది
ఆ ఆది మనకు బడుతది ఈలోపు ఇంట్రెస్ట్ ఆలోపు చింతలపెళ్లికి ఒక రౌండ్ వచ్చి పోవాలి అనిపితది
పోతే అది మూలకుపోతాది ఒక రెస్ కుట్టినా అది పంపకం చేయాలి ఇప్పుడు దక్ ఇంకా తిరట్లేదు దాన్ని తిత్తానికి
ఎవరుదండి పిల్లలుదా మీదా
సమ్మర్ కదా కాటన్ వి కుడుతున్నా
ఇగో మీరు ఏం చెయ్యాల అంటే ఇట్లా క్లాత్లు తీసుకోవాలి ఎందుకంటే చేనేత కార్మికులకు కూడా గుర్తింపు ఇవ్వాలి మీరు ఆ క్లాతులు తీసుకొని కుట్టండి వచ్చు కదా ఊకే షాపుల్లా కొనద్దు
అబ్బా ఉ కుట్టాలి కుట్టించలే చాలా ఉన్నాయి క్లాత్స్ కుట్టిచేటి షూ ఓనర్ ఏ నాలుగు ఐదు ఇచ్చింది క్లాత్స్ కుట్ట ఏ రెండు మూడు చీరలే ఉన్నాయి కానీ ఇంట్రెస్ట్ లేదు కుట్టడానికి టైం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ గా కానీ మిషన్ అనేది కుట్టాడం అనేది ఒక గ్రేట్య
ఉ మీకేంటండి మీకు అందరు ఇచ్చట్లోలు ఉన్నారు మాకు అసలు అత్
మీ ఈ మీకు ఇచ్చటోళ్లు లేరా
ఏ గుడ్డలులెక కుడుతవ
ఆ ఆహ్ ఏ ఏముంది హండ్రెడ్ రూపీస్ పెడితే మంచి కాట్ టని క్లాత్స్ వస్తున్నాయి అవి కుట్టచ్చు కదా
అది ఉత్తి రుద్దుతేన అండి
హా రుద్దికి చా చారిట్ వన్ మీటర్ లో కుట్ట కుట్టొచ్చు పిల్స్ తక్క్ క్కువ పెట్టేసి ఏంటి సమ్మర్ వేర్ గా ఫుల్ లైనింగ్ కూడా అవసరం లే వాటికి అలాంటి వాటికి
ఉ ఏం అయితయ్యి గావి ఎటు కాకుండా కుట్టుడు దండుగ ఆడుకో ఆడుతూ ఇటువైపు కూర్చో
చాలే టైం పాస్ అయితుంది శృతజ్ఞతో నీకు
ఉహ్ ఏదో అట్లా ఈ రుద్దుతోని ఎప్పుడూ అయినా గదే సోది రామాయణం
ఉహు గట్టిగా మా
పొద్దు పొద్దునుండి ఇంగ అదే అండి పిల్లలతోని సరిపోతాది ఇంగ అదొక ఫ్రాక్ కుడదామని చూస్తే పిల్లాడు లేచాడు ఇగ ఒక పంచేయ్ పనే వచ్చింది కదా ఫోన్ లో అది చేయాలని ఇస్తున్నాము ఇంకా కావట్లేదు మీ మంచిగా ఈ రోజు కంప్లీట్ చేస్తున్నారు కదాండి ఈ రోజు మీరు పూర్తి చేసుకుంటున్నారుగా మీ పని
ఎక్కడ అండి ఇంకేడా కుదరదు ఈ రోజు రేపటితో సమాప్తం ముగించాలి
ముగించాలి ఓన్లీ మీకు వచ్చేవే ఉంటాయి కావచ్చు ఇగ
చేసే వాళ్ళు ఉంటే ఉ మరి మా ఇంటికి చుట్టాలు బాగా వస్తున్నట్టున్నారుగా మాతో బలే టైం పాస్ అవుత్ నట్టుంది గా సోది ముచ్చట్లకి మా ఇంటికి చాలా మంది చుట్టాలు వస్తున్నట్లున్నారుగా మా అత్తమ్మకి బలే టైం
ఆ అవునండి వచ్చారు మన మీ పెద్దమ్మ వాళ్ళు
ఏ పెద్దమ్మ
ఆ మంజుల పెద్దమ్మా అనేసి
ఆహా
హు మీకు మీకు చాలా మంది చుట్ ట్టలున్నారండి అలా ఉంటేనే మంచిది ఎప్పుడైనా వస్తారు మంచిగా మీ
చుట్టాల ఆపదలో ఉంటే వస్తారు గాని ఆ అయ్యో రాాలేదే అది తప్పులు తీతే రావాల సుత వత్తర రారు మనిషికి విలువ ఇయ్యాలి అర్థం చేసుకోవాలి ఓ ఓతలేరో ఓతలేరో అడగట్లేరు అని ఎవరు అడగరు టైమ్న్ బట్టి పరిస్థితిని బట్టి మనుషిన్ బట్టి వ్యవహరించాలి హుమ్ ఇంకా ఇంకా ఏం చేస్తున్నారు పండుగకు సెలబ్రేషన్స్ అప్పాల్ గిట్లా ఏమన్నా స్టార్ట్ చేస్ న్నారా హలో హలో